హలో హలో ఆ ఇనవడ్తంంది. ఆ ఇనవడ్తాంది. ఇనవడ్ తందే హలో హలో హలో
హలో ఇనవడుతుందా.
ఇనవడుతంద్ ఇప్పుడు ఆహ్
ఏదోటి మాట్లాడు
ఏం మాట్లాడాలి నువ్వే ఫస్ట్ మాట్లాడు.
ఏయల మనం పండుగల గురించి మాట్లాడుకుందాం.
ఆహ్
మీర ఏమేమి పండుగలు జరుపుకుంటారు ముఖ్యంగా.
తులి ఏకదాసి, సంక్రాంతి, ఉగాది. దసరా దసరా ఉహ్ ఇంకా ఉహ్
ఇప్పుడు పండుగల అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది. మనక్ తెలంగాణల మనకు బతుకమ్మకదా
ఉహ్
బతుకమ్మ అనేది మనం మన తెలంగాణలో ఎక్కువ జరుపుకుంటారు. అదే అంద అయితే ఎక్కువ స్ సంక్రాంతి జరుపుకుంటారు.
ఆహ్ ఆ
మీరేం చేస్త స్తరు బతుకమ్మకి
బతుకమ్మకు ఏం చేస్తాం బతుకమ్మ వస్తాం
అ
దసరా వేసుకుంటాం
ఓ ఇ బతుకమ్మకి బతుకమ్మ కేనే రోజులు జరుపుకుంటారు మీరు రోజు వేరుస్తారా లేదా ఒకటే రోజు వేరుస్తారా
ఫస్ట్ ఒక రోజు వేసి తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చినాక లాస్ట్ రోజు వేస్తాం
పెద్ద పత బమ్మక్కడ చిన్న బతుకమ్మ
ఆ ఒకటి ఈ ఆడటంలో రోజు ఆడతారు చిన్న పిల్లలు
ఆ మన తెలుగు వాళ్ళకైతే ఎక్కువ పండుగలు వస్తాయి అదే ముస్లిమ్స్ కి క్రిస్టియన్స్ కి అయితే రంజాన్ నది ఎక్కువ ముస్లిమ్స్ కద రజ జనానే ఎక్కువ జరుపు ఎక్కువ మనిషి ఇ మంచిగా జరుపుకునే పండుగలకి అదే క్రిస్టియన్స్ క అయితే క్రిస్మస్ అనేది ఒక్కటే తది
ఆ ఉ అంతే ఓే అ దసరా ఎస్ ఆ
ఇప్పుడు బోనాలు అయినా మన బోనాలు ఇప్పుడు మన ఊర్లలో అయితే బోనాలు బాగా జరుపుకుంటారు అదే సిటీస్ల అయితే
హు ఇప్పుడు బోనాలు జరుపుకుంటారు కదా పోషమ్మ బోనాలు హు మన దుర్గమాతకు కూడా బోనాలు చేస్తాండ్రు గా
ఆ దుర్గ మాతకి బోనాలు చేస్తాండ్రు ఈ రోటుకి కొత్త అన్న చరా లే పోయి
అదే
ఇంకా మీ దగ్గర ఎక్కువ మంచిగా జరుపుకునే పండుగ అంటే ఏంటిది
సంక్రాంతి
సంక్రాంతి ఎక్కువ జరుపుకుంటాం సంక్రాంతి ముగ్గులు చేసి గొబ్బెమ్మలు పెడతారు
మీకు
మా కుపణంత సంక్రాంతి ఎక్కువ మంచి జరుపుకుంటాం బతుకమ్మ దసరా అయితే మంచిగా ద దుర్గా మాతా ఊరేగింపు చెస్ ఆ రోజు రాత్రి వరకి దాండియా ఇప్పుడు ఎక్కువ దాండియా ఆడుతుండ్రు న్నారు
నవరాత్రులు
తొమ్మిది నవరాత్రులు లో దేవత స పుదీస్తారు
ఆ దీపావళి
దీపావళి దీపావళి
ఆ
దీపావళకి రాత్రకి దీపాలు ముట్టిస్తాం
హు ఉ తొలి ఏకాదశికి ఫస్ట్ టైం పండాగా కాబట్టి అది కూడా మంచిగా జరుపుకుంటమ్ తొలి ఏకాదశి ఫస్ట్ ఉగాది తర్వాత వచ్చేది
తొలి ఏకాదశి కి అప్పాలు చేసుకుంటారు గదా తెలంగాణలో
అప్పలు చేసుకుంటారు అది పండుగ అని గాదు పండుగ లెక్కనే చేసుకుంటారు పోను ఏకాదశి తర్వాత తొలి ఏకాదశి తర్వాత ఇగ అన్ని పండగలు తర్వాత ఉగాది తోని లాస్ట్ అయిపోతాయి హ
ఉగాది అనేది మనకు నూతన సంవత్సరం లెక్క తెలుగుల నూతన సంవత్సరం
అదే మునుగన్
మన తెలుగుకు వాళ్ళకైతే నెల నెల కి ఒక పండుగ వస్తానే ఉన్ టది అదే ముస్లిమ్
వాళ్లకు రెండే పండుగలు మూడ ఉండని ఉన్ స్తా హలో
వినిపిస్తుందా నా వాయి
నిలవడుతంది నేను ఆహా
ఇంకా మీరే చెప్పాలి ఇగ ఇంకెక్కువ మన తెలంగాణలో ఇప్పుడు పువ్వా బతుకమ్మకి గుడా ఇప్పుడు మన ముఖ్యమంత్రి అందరికి ప్రతి ఒక్కరికి చీరలు వంచడం చీ చీరలు వంచుతుండు
కష్టం అయితే లేదు గాని ఇప్పుడే బాగా అయిపోంది పండగలంతా
ఉ ఫస్ట్ డే ఇట్లా ఏం లేదు ఇప్పుడు అన్నిప్ ఫోన్ల అచ్చులు తోటి అన్ని ఎక్కువ అయితున్నాయి
మా రాత్రి ఇంకా దండగా చివరు ఆఫ్ చేసిన న
శివరాత్రి కి జగారలు
ఉ మ్యాను శివరాత్రి కార్తిక పౌర్ణమి
ఆ కార్తీక పౌర్ణమి
సార్ల మీ ఆ ఉ కిత్తే బానె ఉంటది పండగ శ్రీరామనమి.
ఇప్పుడు శ్రీరామనవమి ఏప్రిల్ల వస్తది మనకి. శ్రీరామనవమ్ వమికి మా దగ్గర పెద్ద పండుగ అది. పెద్ద జాతర లెక్క చేస్తరు, ఇప్పుడు హోలీకి అందర్ రంగులు పూసుకుంటర్ హోలీకి నరసింహస్వామి కళ్యాణం అని, కొన్ని చోట్ ట్ల చేస్తరు, జాతర జర్పుతరు.
ట వెంకటేశ్వర కళ్యాణం. తెల్ల గుట్ట కాడ, ఆ ఉమ్ పండగలన్నంక నెలకో పండగ లెక్క. అదొ పండగ, ఆ అక్కడ ఉగాది తర్వాత, ఆ ఉగాది అయిపోయినంక మా
శ్రీరామనవమి. శ్రీరామనవమి ఏప్రిళ్ల అత్తది. ఇగ మే ల, ఎక్కువ ఏం ఉండయ్. ఆగస్టులా మళ్ళ పండుగలు స్ స్టార్ట్ అయిత్
రావడం, అన్ని పండగలకు మధ్యలోక నెల గ్యాపొత్తది గంతే, ఆ. అట్ల, తొమ్మిది పది మంది
ఆగస్ట్ ఇగ ఆగస్ తె వినాయక చౌ ఇ వినాయక చవితి ఇంక ఎక్కువ ఘనంగా జరుపుకుంటాం.
అదే, సం
వినాయక చౌతి మనం తొమ్మిది రోజుల్ నా మంచిగ జరుపుకుంటం. ఇక్కడా, ఇప్పుడు ప్రతి ఇ గల్లికి ఒక వినాయకుడిని పెదుతుర్రు. పెద్ద పెద్ద వినాయకుళ్ళు, ఇప్పుడు మన హైదరాబాద్ ల అయితే ఖైరతాబాద్ ల పెద్ద వినాయకుడు పెడతడు, మా న తెలంగాణల అన్ని ప్ కన్న పెద్ద అదే
ఆ సమ్ముటిస్తారు ఇంట్లా పెడుతున్నా
అందరుూ ఇంట్లో పెట్టుకుంటారు విగ్రహాలు
ఆ
తర్వాత నిమజ్జనం చేస్తారు తొమ్మిది రోజుల తర్వాత
అ ఈ పడుగలు ఇక ఏం పంండగ అంటే మరి కురుగావి
సంక్రాంతి మనకి ఫస్ట్ కన్మ తర్వాత ఫస్ట్ భోగి తర్వాత మధ్యలో సంక్రాంతి తర్వాత నుమ గన్మ రోజు ఆ జతువులు పూజిస్తారు వాళ్ళు మన కుర్మ వాళ్ళ అయిన వా వేరేటు
రానల వర్ల సూరతం
ఆ వర్తే శీర్వ్రతం పెట్టుకుంటారు సత్యారయణ వ్రతాలు పెట్టుకుంటారు అన్ని
ఆ
అంటనే మనకి శవణ మాసం అంటేనే ఇక మంచిగా పండుగలు పెళ్ళిళ్ళ ఎక్కువ ఉంటాయి
ఆ అ అ
హలో
హలో చెకు వాతారదా
మంచిలి ఉతే
అ నా ఎతులు ఉంది
మంచిసర ఇను వాడుతుంను
అమ్న్న వంటత అమ్న్న అవ టైమ్ తల అవగానే
ఇంకా
పళ
ఇప్పుడు మనం ఇప్పుడు వాళ్ళు హోలీకి కూడా మంచిగా రంగులు అందరుూ పూసుుకుంటారు వా
అ
సరే ఇగ నేను కాల్ ముగిస్తున్నా
ఆ సరే